వీళ్ళు హరే హరే కృష్ణ అని ఫోన్ చేస్తారు ఈ వారం భగవద్గీత క్లాసెస్ కి అటెండ్ అయితాన్నారా అంటారు
మ్మ్
నాకసలు చదువుకునేకే టైం లేదకా ఇంక యాడక్క భగవద్గీత క్లాసులు తింటం మేము
మ్మ్
మ్మ్ కః మాది ఎన్రోల్ చేయనే లేదు అసలు నేను బన్నీ ఎప్పుడు ఒక రోజు వాళ్ళెవరో రూమ్కి వచ్చి ఇట్ల చెప్పింటే నా నెంబర్ ఇచ్చేసినాడంట
మ్మ్
వాళ్ళప్పటి నుంచి నాకు ఫోన్ చేస్తన్నారు
మ్మ్
ఏమే భగవద్గీత తీసుకొండేది వాడు
హమ్మ్
వాళ్ళేమో ఫోన్లు నాకు చేసి దొబ్బిచ్చుకుంటాన్నారు
ఉ
నాకి పోవాలనే ఉంది కాకపోతే ఆడ నాకు టైం దొరకట్లేదు నాకి
ఉ
ట్రై చేసినక అట్లా పోదామని టైమింగ్ ఏ చెప్ప ఏంటే ఏడున్నర గంట
ఉ
ఏడున్నరకు నాకు క్లాస్ ఉందియ సర్లే బాయస్ సబాయని సైలెంట్ అయిపోత నేను
హ
ఏ వాళ్ళన్ గట్గా మాట్లాడకలా
అ
అందుకే
న నాకు కిడ్నీ లో కూడా ఉంది నా లాస్ట్ మను
ఎవరు చెప్పినారు
నేన్న మొ నేన్ మొన్న హాస్పిటల్ పోయినాంగా
హ
ఉ
హు
మొన్న హాస్పిటల్ పోయినము గా
హ
ఆ అదింత చెతున్నారు
ఏమని చెప్పినారు
ఆ
ఏమని చెప్పినారు
కిడ్నీలో కూడా ఉంది
ఆహా
ఓకే ఇప్పుడు ఎట్లా అంట
అణ పియర్స్ లోకి పోతా అంటే వడ్లు చెక్కుతా అన్నారా ఆపరేషన్ చేసేకి అదేం పెద్దది కాదు చిన్నదే చిన్నదే అంటారు కానీ నే నొప్ప వస్తే ఏం చేయాలంటే
హ
నొప్ప వస్తే ఏం చేయాలంటే నొప్పస్తే మాత్రలు వేసుకుందాం
ధరిదుర్లు
హ ఏంది పని
సర్లే అక్క ఆ మాత్రలకి తగ్గుతుందేమో చూడక దానికి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అక్క
నాన్న అప్పుడు మానేసినాన్న నేను ఫుడ్ అంతా ఎక్కువ మా అసలు నాన్ వెజ్ అస తిన్నాను ఇంట్లోఉన్నా కూడా
ఆ
అన్ని మానేసిన నాన్న
ఆ మరి
దా మానేసిన అయినా గానీ ఏందో తగ్గనే తగ్గట్లేదు
అట్లా అట్లా ప్రాబ్లమ్ ఎవరికి లేదు నీకు మామ కాని అతమ్మకు గాని
అహా లేదు
ఆ మరి నీ ఎట్లొచ్చింది నీళ్లు జాకి ప్యాకెట్
ఏ లేదు రా తాగుతా నేను తాగుతన్న నాన్న
తెలుసు ఎంతమాత్రం దాకో
ఆ
నీల్ బాగ తగల
అ శాంతి అచ్చు
వ నీళ్ బాగా తాగాలా అమ్మ నీళ్లే తగేకి బాధపడతావు రోజుకి ఎన్ని లీటర్లు తాగుతావు నువ్వు
తాగుతారా చాననే తాగుతా
ఆ మరి
అత్తదే
నాకు ఆ నడుము నొప్పి ఇంటికి పోయ కొందు మేల్ లేకపోయే అది ఎట్లా మేలందిమె దేవునికే తెల్వాల ట్రైన్లో కూర్చోండేదానికి మేలయిపోయినా లేదంటే ఇంటికి పోయి ఉండే దానికి మళ దేవునికే తెల్వదా
ఉమ్
అమ్మ పోదాం పద పుణ్య శ్రీ ఒకసారి అట్లే ఆ శాంతి పూజ చేపియించుకుందాము అనే
ఉమ్
ఏం పని లేదా ఇక్కడికి వచ్చినవ్ సర్ లేరా శుక్రవారం పోదాం చూపిచ్చుకుందాం అనే లేదులే వద్దు తగ్గిపోయింది నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ అ పోదాము అని చెప్తి
ఉమ్
వాడు సరేలే అని చెప్పి సైలెంట్ అయిపోయా వాడుకూడా
ఉమ్
అందుకే నేను ఎక్కువ పట్టించుకోలేదు వాన్ని మల్లా ఉ మ్మ్ అవును ఇది ఎన్నో కాల్
అ హ్మ్మ్
మూడోద నాలుగోధ
మూడు
నువ్ అమ్మాయిని సెట్ చేయమంటే సెట్ చేయలే ఫస్ట్ ఇయర్ వాళ్ళు తెలిదు అంటావు
నిజంగానేనా
నువ్ తెలీదంటావు జూనియర్ జూనియర్ అని స్టోరీలేస్థవు
జూనియర్స్ అంటే సెకెండ్ ఇయర్స్ ఆ వాలంతా
అబ్బ ఫస్ట్ ఇయర్ ఓల్ తెలియనే తెలియదు నీకి
నిజంగా తెలియదు నయినా
ఆ కానీ కానీ
చెప్తే అర్థం కాదు నీకు చెప్తే అర్థం కాదు
సర్లే సర్లే మా మమ్మీ ముందుగానే టెన్ డ్రేస్ పెట్టేసింది నువ్వు ఏమి య బిడ్జె అంతా చేసుకునేకంత
హ్మ్
అనన్
ఆ
ఈ బిడ్డ నాటకాలంతా నా వాళ్ళ అప్ప భరించేకి మాయమ్మ ఒకే మాట
హ్మ్
అమ్ ఎవరు అంటే ఉండు చెప్తా చిన్ని అక్క వాళ్ళ అమ్మ ఉంది చూడి
చిన్ని అక్క నా
చిన్ని అక్క వాళ్ళ అమ్మా
ఎవర్రా ఎవర్రా
చిన్ని అక్క కా అమూల్ వాళ్ళ చిన్ని అక్క
రే చిన్ని అక్క అంటే మాక్ ఆ
ఆ
హ్మ్ హ్మ్
బాన్నారా
హ్మ్
అమ్మ ఉండుకొని
హ్మ్
లేదు ఇంకా బీటెక్ అంతా కంప్లీట్ అయిపోయినాక అని అంటండే
హ్మ్
ఆయమ్మ ఏమో బన్ని గాని పక్క సూపి స్ అని అంట చూపించ్ అనుకుంటా లేదు లేదు అట్లా ఆశలేం లేదు వినికన్నా పెద్దది ఆ బిడ్డ అనే బన్ని గాని కాడ ఉన్నారు తవనే
ఆ
నేనే చేసుకునే అదే మీరు ఆవిడ గురించి మాట్లాడద్దు తండ్ అసలు ఎందుకు మాట్లాడుతారు ఆవిడ గురించి మీరు
రే ఏందిరా ఆవిడ అట్లనే సోక్తే మంట
ఆ ఆడబిడ్డ గురించి అట్లా ఇట్లా అంతా మాట్లాడొద్దన్న మాట ఆ
చేసుకోకపోతే పోనీ కదా ఆ మాట ఎందుకు అంటావ్ టారా నన్ని
కాలే
ఇప్పుడు నన్ను చేసుకో చేసుకో నేనేం అన్లే వాణ్ణి
నాకు ఒకే నువ్వు నాకి ఉంది ఇంగా తో నేను వంట చేసుకొని వేల్లప్ప నేను నేను బయట చేసుకుంటా నేనంతా అసలు సొంతంలో అసలు బా ఫస్ట్ ఆ బిడ్డనైతే అస్సలు చేసుకునేదే అని
అరే ఆ బిడ్డనైతే అస్సలు చేసుకో ఎందుకు దాని మాట వింటాడు వాడు
ఏమో వానికే పిల్లల హా
నేనేం పాపం చేసినారా వానికి
నువ్ మొన్న తటేక్ వాటి తట్టేఎతేసి వస్తివి కదా నువ్ మన్న వాని తట్టెతేకి పోతివా
ఆ
వాడే ఎత్తుకొచ్చుకును కదా వంట రూమ్ లో కూర్చొని నాకు తిన్నట్లు కూడా ఉండ్లేదురా బాబు ఇట్టతే నాకు తిన్నట్లు కూడా ఉండేలా అవిడ తట్టేతే
ఒరేయ్ పోడా ఏందిరా వాడు అట్లనేశా డే మడ్తానిల్ తట్టేతితే వానికి తిన్నట్టు ఎందుకు ఉండదు రా
ఆ
నేను తట్టేతితే వానికి వాడే కదా తినింది నేనేమన్నా తినిపించిన నా వానికి వాడే గే తినింది
మీకు మీకు తెల్ల లావంత
ఏమో అప్ప నాకు తెలిదు వాడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తునాడో
మళ్ళీ ఆ మళ్ళీ ఎందుకంటున్నా ఆ యాత్త గునా అంతే లేప్ప సొంతం దాంతో చేసుకోకూడదు ఇప్పుడు సొంతమోల్లకి ఇచ్చిండేది సాలు
ఉమ్
అనింది నానే మాయమ్మ అదే అన్య లేదు లేదు గురు దినికన్నా పెద్దది ఆబ్బె అసలు చేసేదిలే నేను
ఉమ్
అనింది నానా సర్లేనే నేను మన మామోల గడిలో వస్తాను కదా
ఉమ్
పవన్ అన్న మాట్లాడతాండే దేనిగురించో మాట్లాడతా తను నేనంతకు నేను ఎనకాల ఫోన్ పట్టుకుని చాటింగ్ చేసుకొని కుసోనుందా పవన్ అన్న అంటాండే దివ్యకి పెళ్లి అయిపోయినాక మనం కార్ తీసుకుందాం లేరా ఆవిడని పంపిచేసి
ఆనందు పంపిచేసి కార్ తీసుకుంటామన్నరా విళ్ళ
అంటాండే ఆ మళ్లీ ఇప్పుడు గోల్డ్ తీసుకునేస్తే చానా బెస్ట్ ఇప్పుడు మళ్ళా ఫ్యూచర్ లో పెళ్లి కందుకు అంత అయితుందనుకో ఉంటాము
షేర్ చేయండి అంట త విడియో
కొనుక్కుంటేనే బెస్ట్ ఆ ఏందన్న ఆ తర్వాత ఇదనేంది ఆవిటి వెళ్లిపోయి నాక మనం కార్ కొనుక్కుందాము
ఏ పగల కొట్టుద్దాం దీని ఎట్లా షేర్ చేయాలో చెప్పు వాట్సాప్ వీళ్ళకు షేర్ చేయలా
హోగయా
ఏంత కొంద స్ూబట్టల అతం ఓ కాసేపు ఉండలేవా ఉమ్
కట్ చేయి మాళ్ళ చేయి
ఉమ్ చేస్తా
అ స